హలో ఏం జేస్తున్నండి ఏం జేస్తున్నారు
ఏం లేదంని ఇంతకుముందే తినేసి కూర్చునం
మీకు ఏ ప్లేస్ మాకు నేను ఏం చేయట్లేదుండి మీకు ఏ ప్లేస్ అంటే చానా ఇష్టమండి
మాకు తీర్థయాత్రలు అంటే చాలా ఇష్టం అండి కేదార్నాథ్ ఇట్లా తిరుపతి అరుణాచలం అంటే చానా ఇష్టం మేము మా ఇంట్లో వాళ్ళతోటి అరుణా చలం వెళ్ళాము తిరుపతి వెళ్ళాము అంతేనండి
అవునా
మీరు మీ ఫ్యామిలీతోని ఎక్కడికైనా వెళ్ళారా
మేము మా కుటుంబం తోటి మేము వెళ్లిన గుడులు అంటే తిరుపతికి ఎళ్ళాం తిరుపతి నుంచి అరుణాచలం వెళ్లే మధ్యలో కాణిపాకం వెళ్ళాం కాణిపాకం నుంచి గోల్డెన్ టెంపుల్ వెలామ్ గోల్డెన్ టెంపుల్ నుంచి వేలూరు అని చెప్పి ఒక ఊరు ఉంటది అక్కడ శివన్ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళాము ఇక్ ఇవి చూశాను ఇది కాకుండా మా మామయ్య గారి తోటి అంటే మా మామయ్య మేము మా అత్తయ్య గా సార్లు మా నాన్న అమ్మమ్మ మమందరం కలిసి శ్రీశైలం వెల్ళ
శ్రీ శైలం
శ్రీశైలం శ్రీశైలం వెళ్ళినప్పుడు మధ్యలో ఆ నాగార్జున డ్యామ్ ఉంటుంది అదొకటి శ్రీశైలం డ్యామ్ మీ రెండి చూసుకున్నాం ఈ రెండు కాకుండా శ్రీశైలం నుంచి మహానంది వెళ్ళాం మహానంది నుంచి యాగంటి యాగంటి నుంచి ఆహోబిలం అలా ఈ చూసుకొని మళ్ళీ ఇది మొత్తం ఆరు రోజుల ప్రయాణం చేసాం తిరుపతి అనేది వారంకి ఎక్కువైంది అందరం కలిసి వెళ్ళం ఇది మాత్రం మా కారు లో మేము ఆరుగురం ఐదుగురం మాత్రమే వెళ్ళాం
ఈ మీరు తిరుపతిలో పైన గుడులు కింద గుడులు అన్ని చూసారా
అన్నీ చూసామండి మేము
మీకెలా అనిపించింది మీ కుటుంబ సభ్యులతో ఆ సమయం గడుపుతున్నందుకు
చాలా ఆనందం కలిగింది ఇందులో మేము ఈ మొత్తం ఇది శ్రీశైలం అనేది మేము ఐదు రోజుల్ వెళ్ళాం అని చెప్పినాము కదా వెళ్ళడానికి అది కొండ ఎక్కడానికి మొత్తం వన్న నుంచి ఎక్కడి నుంచి అంటే ఈయన్ని నుంచి మొదలు పెడితే వచ్చే వరకు మళ్ళీ అక్కడి దాకా మా మామ్మయ్య గారు ఎతులారు మొత్తం ఉత్తమ మామయ్య గారు నడిపారు
ఒక్కరి
ఒక్కరే ఒక్కరే నేను ఐదు రోజులు ఓ ఓ రోజు అప్పత్ ఓ రోజు ఓ రోజు అపోత్త రోజు నడుపుతూనే ఉన్నారు ఇవన్నీ చూపించారు చూపించి ఇంటికి తీసుకొచ్చారు వచ్చేటప్పుడు కూడా రాత్రి ఎనిమిదికి స్టార్ట్ అయ్యము మేము ఆన్న నుంచి ఇడికి వచ్చే వరకు పొద్దున ఆరు ఏమైందండి అంటే మల్ళీ ఇంటి రావడానికి ఆరో ఏడ అయింది ఎనిమిదికి స్టార్ట్ అవుతే పొద్దున మళ్ళలు ఎనిమిది అయింది అంటే మద్ద్య మధ్యలు ఆగుతూ కస పడుకుంటూ లేచ లేసుకుంటూ వచ్చారు దానివల్ల సమయం అని ఎక్కువ తీసుకున్నది
మీరు ఇన్ని ఇన్ని తీర్థయాత్రలకి వెళ్ళారు మీకు నచ్చిన మిప్రయాణం ఏమిటి
ప్రయాణం అనేది మేము మొత్తం ట్రైన్లోనే చేసాము అందరం కలిసి ఒకన్న ఉండి ముచ్చట్లు చేసుకుంటూ ఆ ఒకరి గురించి అంటే మేము ఒక అంటే చెప్తారు కదా తెలియదు అే మంచిదిచ్య కబుర్లు చెప్పుకుంటూ మంచి మంచి మంచి మంచి మాటలు ఏం చేస్తే ఎట్లాంటుంది ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పి నేర్చుకోడు ఈజేశన్ తిరుపతికి వెళ్ళింది కూడా తిరుపతిలో ఎర రోజలు ఉన్నాము ఆ ఎర రోలు కూడా ఒక రరోజు కాకపోతే ఒకరోజు కింద అంటే వెళ్ళిన రోజు పొద్దున్న పా వెళ్ళన రోజు పోతున మా తాయళ్ళ దర్శనం ఉండే దానిిల్లారు మా అత్త్య వాళ్ళ ఉన్నది దాని తెల్లారి మా అందరికి ఉండ అంద
ఆహా ఓకే ఒక రోజు మీ అందరికి కలిసి వెళ్ళలేదు
లేదు లేదు ఒకరికిొ వస్తుిన కూడా వెళ్ళిన ప్రతిసారి అంటే లాస్ట్ మా అందరితో పాటు అందరం కలిసి వెళ్ళాము అందరం కలిసి వెళ్ళాము కాబట్టి అది అయిపోయినాక వచ్చాక మళ్ళా మీద ఏరియా మీద మీద ఉండే గుళ్ళు చూసుకున్నాము అంటే తిరుపతి మీదుండే గుళ్ళు చూసుకున్నాము వచ్చాక కింద గుళ్ళు చూసుకున్నాము ఇది చూసుకున్నాక అందరం ఒకక్కడికిొచ్చి అందరు దర్శనాలు అయిపోయాక మళ్ళ ఒక వాహనం తీసుకొని ఆ నుంచిగా మొదలు పెట్టాము అరుణాచలం వెళ్ళడానికి మద్ద్య మధ్యలో ఏమేమి ఉంటాయో అన్ని అన్ని చూకుంటూ పోయే వరకు ఖచు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఖర్చు దాకా వచ్చింది అే వాహనం
ఎంత మంది వెళ్ళారండి అ అంటే మొత్తంగ
అండి
మొత్తం కలిసి ఎంత మంది వెళ్లారు అంటున్నాను
మొత్తం పదమూడు మంది నుంచి పదిహేను మంది దాక వెళ్ళామండి మేము
ఆ ఒక్కరికి చొప్పున ఇరవై ఐదు వేల ఖ
ఒక్కరి చొప్పున కాదు వాహనం క ఖర్చు మాత్రమే ఇరవై ఐదు వేలు అయింది అయ్యా తిండి ఖర్చు అది ఇది మొత్తం అంటే ఇగ అంతా కలుపుకొని లక్షా యాభై వేల చిల్లర ఏమో అయింది అంటే రైలు ఖర్చు టికె లు అన్ని వారం రోజుల కంటే ఎక్కువ వెళ్ళాం కాబట్టి కొంచెం సమయం అనేది ఎక్కువ తీసుకుంది ఖర్చు కూడా ఎక్కువ అ టి రూములక అంటే ఉండే గదులకే ఒక్క రోజుకు రెండు వేలు చొప్పున గదిలో పడ్డాది మాకు మీరు మీ మిత్రులతోడికని వెళ్ళారా మీ
మా మిత్రులతోని మేము
స్వర్ణగిరి వెళ్దాం అనుకునే అండి కాకపోతే మాకున్న సమయానికి అ అందరికి వీల్వ్వక మేము వెళ్ళలేకపోతున్నాము చాన రోజుల నుంచి అనుకుంటున్నాము కాగానీ అఐ అవితే బాగుంటది అన్నది మా కోరిక కానీ ఎప్పుడు వెళ్తాం అనేది తెలీదు కాని వెళ్ళాలి అని అయితే అనుకున్నాము ఈ ఇప్పుడు వెళ్తే వెళ్ళొచ్చు ఎప్పుడంటేను ఈ సంవత్సరంలో వెళ్తే వెళ్ల చ్చు
వెళ్ళాలి అనిఐయితే అనుకున్నాము
అంటే మీరు మీ మిత్రులతో వెళ్ళడానికి సహకరిస్తార లేకపోతే మీ ఇంట్లో వాళ్ళతో వెళ్ళడానికి సహకరిస్తార
మిత్రులతో వెళ్ళాల ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదండి మిత్రులతో
ఆ మిత్రులతో వెళ్ళాలి అనేది కొంచెం మిత్రులతో మొదటిసారిగ వెళ్ళాలి అనేది
చాల ఆనందంగా అనుకుంటున్నాను కాపోతే అది అవ్వ అవుతది అవ్వదో తెలీదు కాకపోతే వెళ్ళాలనేతే ఉంది ప్రస్తుతానికి వెళ్తే మిత్రులతోనే వెళ్దాం మనైతే అనుకుంటున్నాము ఎందుకంటే కుటుంబ సభ్యులతో చూసే వరకయితే చూసామం
ఆ మేము కూడ శ్రీశైలం వెళ్ళాము
అది నా చిన్నప్పుడు వెళ్ళాను శ్రీశైలం అంతగా గుర్తుకు లేదు నాకు మళ్ళీ వెళ్తే వెళ్ళొచ్చు తిరుపతి వెళ్ళాము అరుణచలం వెళ్ళాము ఆ ఇంతకు మించి ఇంకెక్కడికి వెళ్ళలేదు
ఇంకా ఇటు అయోధ్య కేదార్నాథ్ ఇలాంటి వాటికి కుటుంబ సభ్యు తోనే వెళ్తాము ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఆ స్నేహిలతో స్నేహితుల అంటే ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు కాబట్టి పంపించచ్చు పంపించకపో చెప్పలేము స్వర్ణగిరికైతే పంపించచ్చు అనుకుంటున్నాను మిత్రులతో స్వర్ణగిరికి కెల్లిన్ తర్వాత సో ఇప్పటికైతే మిత్రులతోని స్వర్ణగిరి వెళ్ళాలని అనేది నాకు కోరిక ఆ మీరు ప్రయాణించేటప్ ప్పుడు తినడానికి తీసుకెళ్లారా అండి లేకపోతే అన్నీ
లేదండి తీసుకెళ్ళామండి మా అమ్మ వారు ఇంటిలో నుంచి పులిహోర చేసుకొని వచ్చారు అవును మా అమ్మమ్మ గారు ఇంటికానుంచి పులిహోర చేసుకొని వచ్చినారు అది కా కుంటా మా అమ్మమ్మ వాళ్ళు కాకుంట మా అత్త వాళ్ళ వాళ్ళ అమ్మ వారు కూడా వచ్చారు నానమ్మ అమ్మ నానమ్మగారు వచ్చేసి పూరీలు తీసుకోచ్చారు వాళ్ళు టమాట పూరీలు తీసుకొచ్చారు ఇటు మా అమమ్మ గారు చపాతీలు తీసుకొచ్చారు పులిహోర తీసుకొచ్చారు వాళ్ళు ఆలుగడ్డ కూర తీసుకొచ్చారు ఇలా ఒకటిగా
బయటి ఆహారం తీసుకోకూడదన్న ఆలోచనతో మీరే ఇంట్లో చేసుకో కొని వెళ్ళారు చిన్న పిల్లలు ఉన్నందుకు
అవునండి మీరు ఎటన్నా దూర ప్రయాణాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నార ఏమన్నా
ఆ దూర ప్రయాణాలు చేయాలని కోరుకుంటున్నాం అండి కుటుంబ సభ్యులతోనైతే కోరుకుంటున్నాము దూరంగా వెళ్ళాలని
అది ఇంగా దేవుడు ఎప్పుడు తలిస్తే అది అప్పుడు అవుతది
అదే మీరు ఎలాంటి గుళ్ళకు వెళ్దామని చెప్పి చూస్తున్నారు చెప్ప తెలుసుకోవచ్చా
ఆ ఎలాంటివి అనుకుంటున్నాము అంటే ఆ అయోధ్య ఉంది కదండి రామ్ మందిర్
అవునవును
ఆ అది మొన్న కొత్తగా కట్టించినందుకు అది చూడాలని చాలా ఉంది అక్కడే దగ్గరలో శ్రీకృష్ణునిది కూడా ఉంటది ఒకటి బృందావన్ నని అది కూడా చాలా చూడడానికి అక్కడ శ్రీకృష్ణుని యొక్క జన్మం గురించి ఉ ఉందని నేను విన్నాను ఆడికి కూడా వెళ్ళాలనుకుంటున్నాను మీరేమైనా వెళ్ళాలనుకుంటున్నారా దూర ప్రయాణాలు స్నేహితు
మేము మా మిత్రులతో కలిసి కేదార్నాథ్ వెళ్దామని చెప్స్తున్నాము చూస్తున్నాము కాశీ కనుకున్నాం కానీ కాశీ వద్దు అంట కాశీ పోయిన వేసవికాలంలో అంటే కష్టం కాబట్టి వద్దు అన్నారు కానీ కేదార్నాద్ అనుకున్నాము కేదార్నాద్ వెళ్ళలేకపోయాము ఈ చలికాలంలో వెళ్దామని చెప్పి చూస్తున్నాను వెళ్తే వెళ్ళొచ్చు లేకపోతే కాశి కాయిన వెళ్తామండి మేము ఈ రెండిట్లలో ఒక గుడికైతే వెళ్ళాలని చెప్ తి మిత్రులతో అనుకున్నాం ఇంట్లో వాళ్ళతోటి కాదు మిత్రులతో వెళ్ళ అని చెప్పి కోరుకుంటున్నాను అంతే అండి ధన్యవాదములు అండి మీ సమయాన్ని మాకు కేటాయించి నందుకు
ధన్యవాదములు సరే అండి